హలో
హలో నమస్కారం అండి ఏం చేస్తున్నారు?
ఏం లేదు
ఏం చేస్సునా మీ పిల్లలు ఇంపిసి ఇప్పుడు ఏం చేశారు?
ఒకర్నొకరు కొట్టుకున్నారు
వాళ్ బాగ్ కొట్కుంట్రా అండి?
ఆ
ఇగ ఇద్దరు పిల్లలు ఉన్నా కుడ ఊకే కొట్టుకుంటూనే ఉంటారు కావచ్చు కదండి మా చెల్లి వాళ్ళు గుడా అంతే వాళ్ళే కొట్టుకుంటు మళ్ళా వాళ్ళే మంచిగుంటురు
ఇద్దరు ఏడుశిల్లు ఇగ సైలెంట్ గా చెరొక దెబ్బ పట్నంక పండుకుంటార్రు
అబ్బొ పండుకుంటే ప్రశాంతంగా అనిపిస్తది కావచ్చు మీక్
ఉమ్
ఉమ్
క్కరిప్ ఇప్పుడు స్నానం చేపచ్చింది ఇంతక్ముంద్ ఇవాళ వర్షం వచ్చింది చల్ల చల్ల ఉండే చేపియ్యలే
హా ఆ
ఇప్పుడు స్నానం
ఇక్కడ కూడా వాతావరణం అంతా చల్లగా ఉన్నదండి అందుకే అసలు ఇచ్చిన చన్నీల్లే మా ఇంట్లో హీటర్ ఖరాబ్ అయింది చేద్దామనింటే బా మార్నింగ్ ఉన్న పరిస్థితి గోరం వెల్తాం
ఉమ్ దాన్ చెయ్యం మేమద్
లేదండి ఇగో తింటున్నా ఇప్పుడే తిన్నారా మీరు?
ఉ ఊ తిన్నాలే
ఉమ్మా ఏం చేస్సున్నార్ ఇంకా?
న అంట పోయొచ్చింది కూడా బన్నైతే గాలి పన్నట ఉమ్ ఆ
ఎండ కొడుతుందా అండి మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా?
ఇప్పుడు చాలా సల్లగా ఉండది ఎంత కొడతలేదు వాన పడ్తలేదు ఇగో తీస్కో
అవునవును వాతావరణం అట్లేనే ఉంది ఈడ వాతావరణం కూడా ఉదయం లేవాగానే నాగూడా అన్పిచ్చింది బట్టలు ఉతికాను అవి ఎండుతాయో ఏమో
ఊహు లోపలేష్నవా బట్టలు బయటనేేనా?
బయటనే కాకుంటే అది వర్షం పడదు అడ ఆ సజ్జలు ఉంటాయి మా బిల్డింగ్ కి మాకు సైడ్కు ఉంటంది ఎండ పడదు వర్షం పోడదు అడ గాలికి ఎండాలి మీ బాబు పాలు తాగుతాడా అండి
ఉ
అంటే బయట పాలెం
నేదు అ తాగ్
ప్యాకెట్ పాలు తాగు డా ఏ పాల్ తాగుతాడు మంచోడే మీ బాబు
ఉడకపోతాం కరెంట్ వతది ఆగు ఇప్పుడే పోయింది కదా బాలు పల్కతోటీ తింటలేడు వాళ్ళ
మనం పేరెంట్స్ అయితేనే తెలుస్తది పేరెంట్స్ బాధలు
ఉ
హ
కరెంట్ పొద్దున్నుంచేలి పోతాందీ వత్తాంది పోతాంది వత్తాది
వర్షాలు పడుతున్నాయి కదా
ఉ కొట్టకు ఎండాకాలం కరెంట్ లేపోతే
ఉ
దాను ఉప్ కరెంట్
న ఎన్న బాక్స్ తేపో కర్రీ ఉ సీరియల్ చూస్తారా అండి మీరు
పుల్లు
ఏం సీరియల్ చూస్తారు
స్టార్ మా మొత్తం కొట్టు
ఇప్పటికీ చూస్తారా అండి
నైట్ టైమ్
అందరు చూస్తారా ఇంట్లే
ఉ
ఉ మా ఇంట్ల చూద్దామంటే లేదండి ఇది ఉ మీ భర్త మంచోడు డిష్ ఏపిస్తుండు
ఇప్పుడు వర్షానికి సిగ్నల్ అత్తలేదు
అవునా
ఆ టీవీ వత్తే మధ్యాహ్నం కూడా చూ త్త ఏం పని ఉంటది ఏమన్నా మంచిది సినిమాలు వత్తే అయిపోయేదాకా చూత్తా త్రీ అవర్స్ కంటిన్యూగా కొ ఏమన్నా నా నచ్చకపోతే టీబు బంద్ చేత్తా ఆ కరెంటు పోయింది నిద్రపోయేటోలు మల్ల నిద్ర లేసింలు
ఇంక నేను పండుకోను వాళ్లు పండుకోనియ్యరు
ఈ అమ్మమ్మ కి కాలతంది అది మళ్లా స్టార్ అయింది ఇక ఏం కర్రి మరి ఇవాళ
టమాటా పచ్చడి చేసినా అండి నువ్వే ఏంది బ్యాగ్ ఏది తేలే నానం
ఓ మా పాప అనుకుంన నాకటా జుట్టేతాదట
హు హు హు వేపించుకోండి జుట్టు వేపించుకోండి అన్ని ఏపించుకోండి
ఊకె నాకేమన్నా పని యెప్పు పని యెప్పు పని యెప్పు
బొల్లుంటే ఉంటే తోమిపియ్యన్
ఊకే జుట్టేత్త జుట్టేత్త జుట్టు నన్ను ఇటు ఇటు ఉన్నాదే తోక
ఉహ్
ఆ తోకని అటు ఇటు ఇటు అటు అంటాంది
ఆ ఇంగా పిల్లలు అట్లనే ఉంటారు మా బాబు కూడా ఊకే కొడతాడు వచ్చి నన్ను అమ్మాయిలేమో రెడీ చేత్తామంటే అబ్బాయిలు ఏమో కొడతామంటర్ వ దొరుకోద్ సందు దొరికితే చాలు
మళ్ళ సండే ఓత్తే పో పోతవా
ఆ వెళ్ళాలండి ఇస్ తీసుకొని రావాలి మా అత్తమోల్లా దగ్గర ఉంచాను తీసుకొని రావాలి
ఎందుకు
ఇంగా ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళింటికాడ పోయి మా పిల్లలు మాకాడ్నే ఉంటారు
మళ్ళా డ్యూటీకి తీసుకొని పోతావా స ఆహా ఉన్న దగ్గర తీసుకొచ్చుకుంటావా
ఆ
తీసుకరానిత్తరా మరి
ఉమ్ తీసుకరానిస్తారు నేను చెప్పినా కదా నిన్న
ఆ ఉ చిక్కులయితన్నాయి షైనీ
ఏసినాను ఆయన లేకుంటే నిద్రే బడుతలే
అవునా ఆ
ఉ ఉ
వీళ్ళును వండుకుంటే వీళ్ళలకు వీక్స్ పెట్టాలే
మీ దగ్గర నైట్ వర్షం పడిందా అండి
ఆ నైటు వడింది ఆహా నిన్న మాక్ పొద్దును పడ్డది ఫస్ట్ లేషే ముందే ఫై కట్ల్లా మళ్ళ ఫోర్ కు వడ్డది ఈవినింగ్ ఫోర్ నుంచేల్లి స్టార్ట్
ఊ
సెవెన్ వరక్ వడింది మళ్ళా టెన్ కట్లా వడింది
ఉహు
అజ్యో మూడోమ్ మబ్బో జట్టెత్తల్లి
హు మంచి కూతురు మీ కూతురు
ఆ ఆహా
మంచిగా జుట్టేస్తుంది ఏపిచ్చుకోండి
ఆ
స్టైల్ జుట్టేయమనండి
ఓ ఎస్తది ఎక్సలెంట్ మేకప్ ఆర్టిస్టులు అవసరమే లేదు ఆమెకి
మీరు స్వీట్లు స్వీట్లు ఏమన్న చేస్తారాండి ఇంట్లో
నిన్ననే బ్రెడ్ ఆమ్లెట్ వేసిన అండి అంటే నైట్ టైమ్ అయింది ఏము ఏముంది బ్రెడ్ నీ ఆయిల్ లో నూనెలా ఇట్లా కొంచమ్ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా చేయ్యాలి అటు ఇటు ఇటు అటు చక్కర పానక్ కం చేసి నూనెలో గోలిచ్చుకున్న బ్రెడ్లల్ల ఏసి పాలు బోస్తే అయిపోతది చక్కర పానకం ఆ
అంటే ఆమ్లెట్ ఆమ్లెట్ అన్నారు కదా మరి ఆమ్లెట్ ఏడుంది
డబల్కా మీట నిన్న చేసింది బ్రెడ్ ఆమ్లెట్ కాదు అది చేేద్దం అనుకున్నా నిన్న ట్యూస్డే అయింది
పిల్లలకు జలుబు దగ్గు అయతుంది ఏమో అండి మళ్ళీ స్వీట్ ఎట్లా చేసింది
పిల్లలు ఏడ తింటారు మేమే
వాళ్లు తినరా హు హు
మా పాప అయితే అస్సలే తినదు స్వీటు
ఊ
ముట్టనే ముట్టది
అబ్బాయిలకు నచ్చదు స్వీటు కానీ అమ్మాయిలకు నచ్చద
మా బాబు తింటడు
అమ్మాయిలే తింటారు కదా
మా పాప తింటది అంతే మా ఫ్రెండ్ ఉంది ఆమె స్వీట్ అస్సలే తినదు ఎక్కువ కారం ది కావాల్ల అంటది
ఊహు మంచిదే
ఆ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నేనేమో ఆ సోన్ పాపడాలు గిట్ల అవి కొనుక్కుంటే ఆమె ముందే చెకోడీలు కారం కారాన్ని వే కొనుకుంటంది
ఊహు నేను దూద్ పేడ
నేను కూడా ఫుల్ తింట దూద్ పేడ గులాబ్ జామున్ మొన్న కేక్ పీసెస్ కూడ తెప్పించుకోని తిన్నాం
ఉ ఇంకా ఇది కలాకండ్ బాగా తింట
ఏం జెత్తన్నావ్ షైని
మీరు ఇంట్లో ఏం చేయ్యరా అండి కలకాండ్ అది గులాబ్ జామ్ చేస్తారా
ఆ ఎప్పుడు చెయ్యలే
ఉ నెన్ చేస్తా గులాబ్ జామున్ అవి ఇవి చేస్తా కాని ఎవరు తినటానికి లేరు సమయం కూడా ఉంటలేదని చేస్తలే
ఇంగ మా పిల్లలు పెద్ద కాలే కదా వాళ్లు చేసిన మేమే తినుడు వాళ్ళు తింటలేరు పిల్లలు తింటేనేమో వెరైటీ వెరైటీ ఐటెమ్స్ చేయాలనిపిత్తది
ఊ
వాళ్ళు చిన్నోళ్ళే కదా
అదే మా బాబు కూడ లేడు కదా ఆయన ఉంటే మంచి మంచి చేసి సగం టైమ్ ఉండదు ఆ సరే అండి ఉ